పిస్తుంది క్లా క్లారిటీ గా వినిపిస్ మాట్లాడు
ఉం అయితే ఇప్పుడు మొత్తం ఎన్ని కాల్స్ పోయినయ్ నీకు మూడు కాళ్లు బోయినయా
పోయినియ్
ఊ
పోయిన గాని కౌంట్ అవుతుంది ఏంటో నాకు అర్థం గాట్లేదు
ఎంత కౌంటింగ్
సెవెన్ అయినై ఇప్పుడు ట్వ సెవెన్ బై ట్వంటీ అని ఉంది ట్వంటీ కాల్స్ లో సెవెన్ అయినట్టు
ఉహు
ఊ
ఏంటి ఏడు సార్లు చేస్త సెవెన్ బై ట్వ అది కౌంట్ అయినట్టు కాదే ఏంటి జీరో ఒచ్చిందా ఆన్ అ
ట్వంటీ అని ఉంది
పైన కాదు అందులోకి కెళ్ళి చూడాలే
ఎందులోకెళ్లి
అదే ఆ పక్కన టాస్క్ ఉంది చూడు పక్కన గ్రీన్ కలర్ బట్టన్ ఉంది ఆరో మార్క్ అందులోకి ఎళ్ళి చూడు
ఎప్పుడు ఇప్పుడా
ఊ
తరవాత చూద్దాం లే ట్వండి బై ట్వంటీ ఐపోయిందా
ఉం సరే ట్వంటీ బై ఒ కాల్ కీ నీకు ఏంటి మనం టెన్ మినిట్స్ మాట్లాడుకోవాలే
అవును మరి నువ్వే మాట్లాడతలేదు కాల్ కి సరిగ్గా టెన్ మినిట్స్ మాట్లాడుకొని పెట్ త
నీన్ బెట్టేత్ననా నువ్వే
నువ్వే పెట్టెత్నవ్ లేదు లేదు నువ్వే పెట్టద్
సర్లే
ఇందక కాల్ ఒచ్చిందని చెప్పి పెట్టసాను
ఊ
ఉం ఊ అదే మొన్న చెప్పాను గదా
ఆ
సైకిల్ ఒస్తదని స్కూటీ లాంటి అది ఇప్పుడు థౌజను థౌజండ్ పెట్ట అయితే త్వరగా ఒచ్చేస్తది
అహ థౌజండ్ పెట్టి కొనుక్కోవాలా
ఊ థౌజండ్ పెటుకొంటే తొందరగా ఒచ్చేస్తది తొందరగా అంటే ఇత్వరకు ఎలగా నువ్వు నైన్ హండ్రెడ్ పెట్టి తీసుకున్నా ఫైవ్ మెంబర్స్ క చెప్తే చాలు, అప్పుడు ఇంకా నీకెంద టూ లెవెల్స్ అయ్యాక ఒస్తది అవునా.
ఆ
హెల్ ఇప్పుడు అల కాదు నువ్వు నువ్వు తీసుకుని ఒక టెన్ మెంబర్స్ చెప్తే చాలు నువ్ టెన్ మెంబెర్స్ చెప్తెన ఆ టెన్నో టెన్ను చేసేసారనుకో వెంటనే ఇచ్చేత్తర్ నీకు
ఆ అర్థమైంది
హుమ్ మా స్టాఫ్ కైతే ఈమ్ ఇంకా నాకు ఇంకా అప్పుడే ఎవ్వరు ఎందుకంటే నాకు ఇంకా కంప్లీట్ అవ్వలేదు ఎహె నాకు కిందోల్ కీ వచ్చేతై అప్పుడే నాకు ఎంత స్టాఫ్ కెలా అంటే వాళ్ళు కంప్లీట్ చేసేసుకుంటున్నారు త్వరగా నాకు గైడ్స్ కావాలి కదా గైడ్స్ దొరకట్లేదు
ని ని నీ కిందటే నువ్ జాయిన్ చేసినోళ్ల
హుమ్ నా కింద గైడ్స్ ఉంటారు గైడ్స్ ఏంటంటే వాళ్ళకి ట్వంటీ థౌజండ్ సాలరీ ఇస్తరు
ఆ
ఆ వాళ్ళకి కావాలి వాళ్ళు చేసేసుకొని మరి అలంటోళ్ళు ఇద్దరు జాయిన్ అయ్యారు నాకు ఇంకా ముగ్గురు కావాలి అలంటోళ్ళు అప్పుడే నాకు వెహికల్ వస్తది అప్పుడు దాక రాదు మొన్న దొరికినాడు దొరికారు మళ్ళీ వాళ్ళకి ఏమైందో మానేశారు లేకపోతే ఫైవ్ మెంబర్స్ కంప్లీట్ అయిపోతునావ్
ఉందా అంటే ఇప్పుడు ఫైవ్ మెంబెర్స్ కంప్లీట్ అయిపోయ రా
ఇంకా లేదు ఫోర్ మెంబర్సే అయ్యారు ఫోర్ మెంబర్స్ లో ఇద్దరు వర్కు చేతున్నారు ఇద్ ఇద్దరూ ఔట్ ఆఫ్ స్టేషన్ వేరే ఊరెళ్ళార్
బానే ఉంది రోజు అక్కడికి వెళ్ళి వస్తున్నావ్ ఇంకా ఏ టైం కోత్నవ్
సిక్స్ అయిపోతుంది ఇంటికెల్లెసర్కి సిక్స్ థర్టీ సెవెన్ అయిపోది ఇంకా జాయిన్ అయ్యాను ఇంకా చూడాలి మరీ
ఇగ కష్టమే కదా
ఫోన్ లో థౌసండ్ రెడీ చేసుకో ఇ వచ్చిన తర్వాత మనీ ఫైవ్ హండ్రెడ్ దాన్ని గిఫ్ట్కి ఇచ్చేయ్ థౌజండ్ నాకు ఇచ్చేయ్ అర్థమైందా
హ్మ్ అబ్బా వచ్చాక చూద్దాం లే
ఇచ్చే ఇచ్చే
ముందు నా కాల్లు కంప్లీట్ అవ్వాలి కదా మొత్తం
చేస్తర లే
ఏ
హ్మ్
ఇప్పుడు నువ్వు చేసిందే నీకు అంటవుద్ది తర్వాత మళ్ళీ నీకు నేను నాలుగు కాల్స్ చేస్తే అప్పుడు నాకు కంప్లీట్ అవుద్ది.
అవునా
అలాగే
నేను ఒకటే టాస్కా ఒకటే టాస్క్లో ఫోర్ కాల్స్ చెయాలా లేకపోతే నాలుగు టాస్కులు ఉంటాయా
లేదు ఈ ఒక టాస్కులోనే మనం కాల్ లిఫ్ట్ చేసినందుకు కూడా పడతాయి ఇప్పుడు నీకు కాల్ లిఫ్ట్ చేసినందుకు ఎయిటి ఆ అదే నేన్ నిక్ కాల్ చేస్తే హండ్రెడ్ అలాగా నువ్వు థర్టీ కాల్స్ చేసుకోవచ్చు.
హ్ మ్ బాగానే
మ్ థర్టీ కాల్స్ రిసీవ్ చేసుకోవచ్చు. గానే నువ్వు ట్వంటీ కాల్స్ మాట్లాడగలవు అంతే
అవునా నేను ఎన్ని కాల్స్ చేయొచ్చు.
నువ్వు నా ఒక్క దానికే ఇప్పుడు నాలుగు కాల్స్ చెయొచ్చు.
నాలుగేనా మరి నిన్న తనే ఉన్నాను కదే ఏడుచారు.
అంటే అప్పుడు మనం మాట్లాడుకోలేదు కా జీరో వచ్చేసింది మ
అవునవును. హ్మ్ హ్మ్ నా దగ్గరనే ఉంది
అంటే నేను కాల్ లిఫ్ట్ చేయచ్చు కదా నువ్ ఎన్ని సార్లు చేసినే థర్టీ కాల్స్ మాట్లాడొచ్చు కదా అంటే నీ దాంట్లో నెంబర్స్ మారాలి నలుగురితో మాట్లాడాలి నాలుగు
అవును నువు ఒకలను ఇంకొక లో ఇంకొక ఊర్లో ఉన్నారు. ఇంకొకరు ఇంకో ఊర్లో ఉన్నారు ముగ్గురే ఉన్నారే ఇంకొకరు తెల్సినోళ్ళు ఎవరు లేరా
మాకెవరు తెల్సు మీరే కదా అదయితే ఏం చేసింది నెంబర్ మార్చి ఇంకా రెండు రే అదే దాంతోనే మాట్లాడాను ఇంకా
అవునా
ఓ ఒక అమ్మాయి చేస్తానంది. మూడు రోజుల నుంచి చెప్తుంది ఆరింటికి చెయ్యి ఆరింటికి చెయ్యి అని చెప్పి
ఆ
మళ్ళీనేమో ఆరింటికి చేద్దాంమనేసరికి నేను పనిలో ఉంటున్నాను తను మళ్ళీ ఏంటి మెసేజ్ చేయట్లేదు
అవునా నాక్ పెట్ ఆ అమ్మాయి నెంబర్ నాకు పెట్టు నేన్ చేస్తాను
సరే ఈ అమ్మ యాదేమో హైదరాబాద్ అమ్మాయితో మాట్లాడిందని ఆ అమ్మాయేమో తెలంగాణ యాసలో ఏంటి ఎంజాయ్ అంటే ఒకరూ చదువుతుంటే ఎలా మాట్లాడతారో అలా మాట్లాడుతుందంట
అవునా బాగనె అంటే ఇస్ ఫ్రెండ్లీ కలిసిపోయారు అన్మాట
ఉమ్ దానికి ఆ అమ్మాయి తోనే రెండు కాల్స్ పోయినయీ రెండు కాల్స్ మాట్లాడింది
ఏంటీ
అంటే మనం లిఫ్ట్ చేసినా వాళ్ళిక మాట్లాడ్లేదు అనుకో అంటే కట్ అయిపోయినా గాని అప్పుడు జీరో ఒచ్చేది గదా అలాగా అమ్మాయితో రెండు కాల్సే మాట్లాడిందంట
ఊహు బాగానన్ను ఊ హూ దే గాట్
నేనూ వాక్ చేస్తున్న రోజు తినేసిన్ తర్వాత ఒక థర్టీ మినిట్స్ వాక్ చేత్ తను సాంగ్స్ పెట్టుకొని
నేనూ ఇందాక నుంచి థర్టీ మినిట్స్ పైన నుంచే చేస్తున్న ఉమ్మ్
చె ఇవాళ
చెయ్యి నేను చెత్తను స తిన్నది అరిగిపోద్ది మళ్ళీ తినాలంటే సాయంత్రం దాకా ఆగాలి త్తిందం మన్నా ఎక్కదనుకో బ
ఉ
తిందామన్నా ఎక్క
అవును టైం కి తినబుద్ధి అవుద్ధి మళ్ళీ ఫోర్ ఆ టైం కి అక్కదు కదా
అవును ఇదివరకె తే నేను అలాగ అనుకుంటున్నా పొద్దున్న అన్నం తినేసిదా అన్న స్కూల్ కి వెళ్ళేటప్పుడు మళ్ళీ మధ్యాహ్నం తినే న్న మళ్ళీ సాయంత్రం ఇంటికి రాగానే మా మామలు ఎట్టేసేవోరు తినేసేదాన్ని మళ్ళీ నైట్ తినేసేదాన్ని నా చిన్నప్పుడు తరువా తరువాత తినడం మానేసాను ఇప్పుడే మొదలు ఎట్టాను జిమ్
ఆ నేనా అన్న గానే మా అమ్మ లేనాప్పుడు అయితే చిరాకు ఏదో ఒకటి చేసేసుకునేదాండి యూట్యూబ్ ఉంది కదా యూట్యూబ్ లో చూసి ఏదో మా ట్రై చేసి డండి
మొన్న ఏమైందో తెలుసా ఏమైందంటే మా మామ య్య రొయ్యల్ దెచ్చారు
ఉ
యే పెద్ద పెద్దయే ఎప్పుడు మేము చిన్నయే తింటాం అం పెద్దయి నేనెప్పుడు తినలేదు అయితే తెచ్చారా మా యమ్మ ఏం జేసిందంటే దాంతో పాటు ఫిషు ని మటన్ కూడా తెచ్చారు ఫిష్ మటన్ టూ డేస్ లో వండుకుని తిన్నాం తర్వాత అవి నిల్వైపోతున్నాయి కదా వన్ వీక్ అయిపోయింది రెయ్యల అని చెప్పి బయట తీసి నేను వండుతానా నేను వంేనా అయ బాబోయ్ దరిద్రం తెల్లపోయిను నేనే తెల్లపోయిను అ
ను వండింది నువ్వే తినలే పోయవ
అవునా! లెమనా? కాస్తే ఏంటో ఎవిటోచేసింది. ఆ వాతావరణంలో ఫ్రిజ్‌లో నుంచి బయటకు తీసేటప్పటికి కొంచెం స్మెల్ వచ్చేసింది. అయితే! ఆ స్మెల్ అంతా నేను పీల్చేశాను కదా, కడగడం నీట్‌గానే కడిగాను మొత్తం. ఉప్పేసే ఆదేసి ఇది ఏసి దసి కడిగాను కాకపోతే ఏంటంటి ఎగుడు వచ్చేసింది నోరుకే?
హా, ఎక్కువ రోజులు ఉంది గా. ఫ్రిజ్‌లో నందుకని.
ఇంకా ఆమె వండింది నేనే కదా? తినలేకపోయాను. మా యమ్మా పాపం బాగానే తినేసింది. మా అ! మా యమ్మా, తమ్ముడు బానే తినేశారు. నేనే తినలేదు.
మా అమ్మ ఏమో పీత. దూల్ తెచ్చింది! మా అన్యాయ్ ఒకసారే. చైర్మన్ అంటారు కదా, ఆ పీతలు చైర్మన్ తెచ్చి. చెప్పయ్. ఈ చైర్మన్ ఏమో కారంగా అయి. పోయింది! ఇప్పు ఈతలే ఏమో ఎప్పుడు ట్రై చేయలేనుకడ ఆధు. కూరా కొంచెం, వేరే టేస్ట్‌ కో. వచ్చేసింది!
హ్మ్ అవునవును! పీతల కర్రీ బాగుంతెహేద కానీ, పులుసు పీతల పులుసు. చాలా బావుండదు మా నాన్న ఒకసారి, పీతల ఫ్రై పే ఎడ అసలు సోపర్ చాలా బావుంద తినడం కష్ట. ఇవాళ పీతలు బాగుంటాయి కానీ. తినడం కష్టం. అయి అయి బాబో అం శీరా లేపింగి అ హ్మ్
ఎన్ని సెకన్స్ అయింది
నేనూ అదే చూత్తన్నాను నైన్ ఫిఫ్టీ త్రీ హలో ఈరోజేం కర్రీ
ఇవాళ పప్పు పప్పు బంగాళదుంప ఫ్రై
అవునా మాది సాంబారు తర్వాత ఇదేంటిది మిల్ మేకర్ కర్రీ ఇంకోటేమో ఆ కొబ్బరీ చట్నీ ఇంకోకటి కూడ ఉందే గుర్తు రాట్లేదు అంతేలే ఇంకేం లే అయ్యే
హుమ్ హు
సరేలే అయితే ఉంటానయ్ తిన్ పది నిమిషాలు మళ్ళీ చేత్తానే నువ్వు చెయ్ లేపోతే
సరే